స్లో
ఆ గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవెనింగ్ నమస్కారం మీరు ఎలా ఉన్నారు
నేను బావున్నాను ఏం చేస్తాన్నారు
నేను ఆర్ ఆర్ బి ఎగ్జామ్ రాయడానికి ఊరికొచ్చాను కర్నూలుకి
అవునా ఓకే మీరు ఎక్కడి నుంచి వెళ్లారు కర్నూల్ కి
తిరుపతి నుండి వెళ్ళాను
అవునా ఎలా ఎలా వెళ్లారు అంటే ట్రాన్స్పోర్ట్
ఎగ్జామ్ సెంటర్ నాకు కర్నూలు లో పడింది
ఆ
సో నేను ట్రైన్ ట్రైన్ రిజర్వేషన్ చేసుకొని వచ్చాను
ఓకే అండి ఎక్సమ్ ఎలా రాసారు
ఎగ్జామ్ ఎలా రాసానంటే ఇంకా బాగా ఎక్కువ టైం పెట్టుకని ప్రాక్టీస్ చేయంటే ఇంకా బాగా రాసుంటాను
ఓకే మీరు మీ వల్ల ఆయనంత వరకు మీరు ట్రై చేసారా
నా వల్ల అయినందుకు నేను ట్రై చేశాను కాకపోతే ఇంకా నేను స్పీడ్ చేసి ఉండాలి కల్కులేషన్స్ అంతా
ఓకే
వాటికె ఎక్కువ టైం తీసుకున్నాను టైమ్ అంతా అక్కడ
ఉమ్
ఉమ్
తెలీదండి పయత్నం మంచిది
అందుకే ఇంకా ఎలానో అయో అండర్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటది నాకు
ఆ ఓకే ఓకే అండి మీరు ఈ ఈ రోజు ఎలా గడిపారు ఎక్సమ్ కెళ్ళి ఇంకా కర్నూలు లోనే ఉన్నారా
ఆ ఇప్పుడు కర్నూలు లోనే ఉన్నాను నైట్ పదకొండు గంటలకి ట్రైన్ ఉంది వెంకటాద్రి ఇంకా అది వచ్చిందంటే దాంట్లో వస్తాను
మీరు ఎలాగా ఈరోజు ఈరోజ అంతా ఎలా గడిపారు
పొద్దున ఆ ఫ్రెషప్ అయి రైల్వే స్టేషన్ లోనే కానీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అన్ని మనము పక్కన పెట్టేయాలి మొబైల్స్ గోల్డ్స్ థింగ్స్ బ్రాస్లెట్స్ ఏవి ఎత్తికెళ్ళకూడదు
ఆ ఓకే వ వాళ్లబ్లూ థింగ్స్ అన్ని మీరు ఎక్కడ అంటే పెట్టడానికి ప్లేస్ ఎ
క్లాక్ రూమ్స్ ఉంటాయి అక్కడ మొబైల్ డిపాజిటింగ్ కౌంటర్స్ ఎలాగా డిపాజిటింగ్ కౌంటర్స్ అందులో పెట్టుకోవాల్చు అందులో పెట్టాక వాళ్ళు వెరిఫికేషన్లు బాడీ చెకప్ అన్ని చేసి మధరికి గాలా చేస్తారు
ఓకే బాడీ చెకప్ అంటే ఎలాగండి హెల్త్ క
ఆహా ఏదన్నా మెటల్ ఇయర్ ఫోన్స్ లాంటివి షారుక్ ఖాన్ మూవీకు స్కాన్ చేస్తే టీక్ టీక్ అని అరుస్తా ఉంటాది కదా
ఓకే ఓకే అండి
అలాగ
ఉమ్
ఆ స్కాన్ చేస్తారు తర్వాత లోపలికి తీసుకెళ్ళాక మనకి బయమెట్రిక్స్ అన్ని తీసుకొని తంబ్ ఇంప్రెషన్స్ తీసుకొని ఫోటో పేస్ట్ చేసి హల్ టికెట్ పైన
ఉమ్
తర్వాత ఎగ్జామ్ మనకు ఒక సిస్టమ్ అలాట్ చేస్తారు ఆ సిస్ ష్టం లో పోయి కూర్చోవాలి
ఉమ్
తర్వాత వాళ్ళ అటెండెన్స్లు అన్ని తీసుకుంటారు మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇస్తారు
ఉమ్
తర్వాత మనం ఎగ్జామ్ టైం కి ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మన పాస్ వ కోడ్ లాగిన్ క్రెడెంషనల్స్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలి
ఓకే అ లాగిన్ డీటెయిల్స్ అవ్వన్నీ వాళ్ళ ముందే ఇస్తారా మీకు
ఉమ్ ఏన్ డీటైల్స్
అంటే పాస్వర్డ్ అ వేదో చెప్పారు కదా
పాస్వర్డ్ అంతా మన ఫోన్ మనకే ఉంటాది ఆల్రెడీ మనకు తెలిసుంటాది మన డేట్ ఆఫ్ బర్త్ మన పాస్వర్డ్
ఓకే ఓకే అంటే అది పాస్వర్డ్ మీర్ సెలెక్ట్ చేసుకోంటారా
లేదద్ టి ఆర్ఆర్బి వాల్లె మన బడ్డే డేట్ ఆఫ్ ఇయరు
ఆహ్
అళ్లక్ ఇస్తారు
బేస్ ఉంటే అప్పుడు వాళ్
పాస్స్ పోర్ట్ వేరే ఉంటాయి ఒకొక రోల్ నెంబర్ ఒకరుకు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు
ఓకే ఓకే సిస్టమ్కి వేరే ఉంటుంది
సిస్టమ్క్ సంబంధించి కాదు మనం రాసే హాల్ టికెట్ కివో ఒక పర్సన్ కి ఒక హాల్టికెట్ నెంబర్ ఎ ఉంటది ఆ హాల్టికెట్ నెంబర్ కి మన డేట్ ఆఫ బర్డే
ఓకే ఓకే అండి
ఉమ్
మీ ఫ్రెండ్స్ అన్నా వచ్చారా మీరు ఒకటిక వెళ్ళారా
నేనైతే ఒకటే వెళ్ళాను ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు కొత్త ఇద్దరు పర్సన్స్ యాడ్ అయినారు వాళ్ళు ఏమంటే ఆటో లో షేరింగ్ గా ఎక్కారు
ఆ ఓకే వాళ్ళు తిరుపతేనా అండి
అన్నారానండి అన్నను అడిగినారు నేను తిరుపతి అన్నాను మాది తిరుపతి మీర ఎక్కడ అంటే లీలా మహల్ నాది వాళ్ళది ఎమ్ఆర్ కళ్యాణ్ చెప్పారు సరే అ అ అప్పటికీ లోకేస్టర్ వచ్చారు వాళ్ళ సిస్టర్ ఎగ్జా ఎగ్జామ్ రాయలేదు కాకపోతే తోడుగా వచ్చినట్టున్నారు వాళ్ళ ఎల్డర్ సిస్టర్ గంబాయ్యి మేమ్ ఇద్దరం మాట్లాడుకుంట్ అంటే అబ్బాయి కూడా మ్యూజికల్ నెట్ లో వర్క్ చేస్తాడంటా
ఉమ్ ఓకే
చేయి నేను వర్క్ చేసిన కార్పొరేషన్ లోనే కాకపోతే వాళ్ళు సౌండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పారు అలా మాట్లాడుకొని ఇద్దరు మ్ ముగ్గురు కలిసి వెళ్ళినాము ఇంకా ఒక్క దగ్గరే బ్యాగ్ అన్ని పెట్టేసి
మీకు న అన్నోన్ పర్సన్స్ గ రవాళ్ళ దగ్గర ఇస్తే ఎలాగా గోల్డ్ అ ను మెన్షన్
ఎగ్జామకెళ్తున్నారు కదా కాబట్టి మెన్ గు వాళ్ళ పర్సన్ గుడా అక్కడే ఉండారు నేను ఇంకా ఎగ్జామ్ అయిపోనాక నేను కిందికి ఏళ్తాను కాబట్టి ఇప్పుడు పారిపోయే మనుషులను చూసి ఇస్తాం
తోరగా అయిపోయి ఎగ్జామ్ మీ కన్నా ముందు ఏళ్ళిపోయింద్ అలాంటి ఒక అలాంటి సిచువేషన్ వచ్చంటే ఎలా ఫేస్ చేసి ఉంటారు
అతన్ నెంబర్ నా దగ్గర ఆల్రెడీ తీసుకోన్నా నేన్ ఫోన్ పే చేసాన్ నెంబరు ఆటో షేరింగ్ అప్పుడు సో ఆ నెంబర్ ఉంది కాబట్టి ఇంగ తిరుపతిలోనే చానా సింపుల్ గా మొబైల్ వాళ్ళ అట్లాంట్ పర్సెంట్ అయితే వాల్ పట్టుకోవచ్చు నెంబర్తో ట్రేస్ చేసి
ఓకే ఓకే ఒకవేళ వాళ్ళు తిరుపతి అని ఏమన్నా
తిరుపతి అయినా తిరుపతి కాకపోయినా ఫోన్ నెంబర్ ఇచ్చుంటారు బట్టి ఆ ఫోన్ కి నేను ఫోన్ పే చేష్ణన్ కాబట్టి వాళ్ళకి
ఓకే
వా డీటెయిల్స్ ఉంటే చాలు కంప్లైంట్ ఇవ్వడనికి
ఓకే మీకు ఎగ్జామ్ ఎన్ని గంటలకు అయ్యిందండి
టెన్ థర్టీ కి అంతా అయిపోయింద్ ఎగ్జాము నైన్ టు టెన్ తర్టీ టెన్ తర్టీ నుంచి బయట ఇటోచి ఆ అన్ని తింగ్స్ అన్ని తీస్కొని చెక్ చేస్కొని గోల్డ్ అన్ని
హ
అక్కడ్ నుంచి నేన్ ఆటో వట్టుకొని నేరుగా ఇక్కడికి ఒచ్చాను ఆహా వాళ్ళు బస్కు ఏళ్తామని చెప్పారు మ్ కాబట్టి నను అక్కడ
వాళ్లకి లేదా ఫైన్ మీరు ట్రైన్ లో ఏళ్తున్నారు కదా అలాగి మీ వాళ్ళు బుక్ చేసుకోలేదాంటానా
వాళ్ళు నిన్న వెళ్తే వాళ్ళకి తేలేదంట ఆప్షను ఫస్ట్ టైమ్ మా అబ్బాయి కూడా అప్లై చేసుకున్నడన్ చెప్పి న్నాడు కాబట్టి నెక్స్ట్ టైం నుంజి నేను అలా చేస్తాను ఈసారి నేను కజువల్ గా అప్లై చేసను
ఓకే ఓకే
ఎగ్జామ్ ఎలా ఉంటాది కనుకుందాం అని అప్లై జేశనను నెక్స్ట్ టైం నుండి కొంచెం అన్ని డీటెయిల్స్ తెల్స్ న్నా కాబట్టి అలెర్ట్ గా అప్లై చేస్తానన్ అన్నాడు
ఓకే ఓకే అండి
బయట వచ్చాక నాకు తిరుమలలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతను ఆడ కూర్చొని బొమ్మలు అమ్కునేవళ్ళ కూర్చోన్నాడు బొమ్మలు అమ్ముకునే వాళ్ళ కూర్చోఉన్నాడు అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర
ఆ
పోయి ఏమి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఎగ్జామ్ రాసాక వచ్చినన్నని అన్నాడు
అవునా బొమ్మలు అమ్ముకుంటన్నానరన్నారు
బొమ్మల్ అమ్ముకునేవాడ్ లా కూర్చో ఉన్నాడు
ఓకే ఓకే మీ ఫ్రెండ్ పేరు తెలుసుకోవచ్చా అండి
మా ఫ్రెండ్ పేరా ఆ వాడు మీకు తెలియదులేండి వాడుక తిరుమలలోనే ఫ్రెండు
ఓకే ఓకే అంటే నాకు మీ ఫ్రెండ్స్ ఎలా తెలుసార్ తెలీదు నేను తెలుసుకో న్ని క్యాజువల్గాడిగానండి
గురవయ్య అతని పేరు
ఓకే ఓకే ఓకే అండి
కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఆ ఆయన ఏమంటే కొంచెం ప్రపంచానికి దూరంగా బతికే ఒక సామాన్యుడే
ఓకే అంటే సోషల్ మీడియా వాట్లకంత దూరంగా ఉంటారా
ఆ ఆవంతే అంటే తెలిదు
ఆ
పిలిస్తే కూడా రాడు పెళ్ళిళ్ళకిపిలిచిన రాడు
ఓకే ఇంట్రోవర్టా
ఆ ఇంట్రావర్ట్కి డెఫినిషన్ ఏ అతను
ఓక్కే ఓకే ఇప్పుడు మీతోనే ఉన్నారా తను కూడా
నాతో లేడు నేను అడిగాను నాతో పాటోచ్చి వెళ్ళిపోదాము ఎలాన టికెట్ ఉంది గదా ఎలిపోదా ఇలాగ వెయిట్ చేయలేను పైగా నేను రిజర్వేషన్ కూడా చే స్కోలేదు చెప్పి ఇంకా డ్యూటీ ఉండదని చెప్పి వెళ్ళిపోయినాడు
ఓకే ఓకే అండి మీరైతే ఇంకా
తెళ్ళ చేశా నేను థియేటర్ కిల్లా వచ్చి
ఆహ్
ఆ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాను లోపలికెళ్ళి మెల్లగా ఏసీ లోకి కూర్చునసరికి నైటు నిద్ర లేన దానికి బాగా నిద్ర ఓసన్నాను ఇంటర్వెల్ వరకు
ఏ మూవీకేళ్లారు మీరు తెలుసుకోచ్చా
దురందర్ టూ బరిగిం
ఓకే ఓకే అండి అంటే మీకు ఇంట్రెస్ట్ గా అనిపియలేదా నిద్దర్బోయారని
కాబట్టి ఆహ్ అలాగ కూర్చొని కొద్దికి నాకు సోఫాలో మంచిగా సీటు కంఫర్టబుల్ తిన్నమల్ల నిద్రోచెసింది
హా ఓకే అండి మీరు ఇప్పుడు మిస్ అయ్యారు గదా మూవీ మళ్ళీ మీరేమన్నా
నేను టైం చూసాను హిందీలో
ఓకే
కాకపోతే తెలుగులో కొంచెం ఎక్కడైనా నాకు అర్థం కా పార్ట్ ఉంటే తెలుగులో అర్థం అవుతాది అని వెళ్ళను ఫస్ట్ ఆఫ్ అంతా నాకు ఐడియా ఉంది కాబట్టి అర్థమయ్యంది కాబట్టి నాకు సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ వాళ్ళు ఎవరిని ఎవరిని చంపుతున్నారు స్పైగా ఎలా చేస్తున్నారు అది అర్థం కాలేదు కాబట్టి అవి మాత్రం నేను మేల్కొని చూసాను మూవీ
ఓకే ఆల్రెడీ చూసిన మూవీకే వెళ్ళారు కాబట్టి మీరు స్లీప్ వేసారు ఓకే ఓకే అండి తర్వాత మూవీకి వెళ్ళొచ్చాక ఏం చేశారు
మూవికేళ్లి తర్వాత అక్కడ నుంచి మ బై వాక్ నేను రైల్వే స్టేషన్ సైడోచ్చాను వస్తూ వస్తూ షుగర్ క్యాన్ జ్యూస్ అని మళ్ళా అప్పుడే అనేసి ఒక టెంపుల్ బాసంతి టైప్
ఓకే
మ్యాగీ తిన్నాను తర్వాత వాటర్ మిలన్ జుస్ తాగిన్నాను మళ్ళా రైల్వేస్టెషన్ కోచ్చి కూర్చున్నారు తర్వాత ఇడనే టైమ్ గడిపేసాము ఒక సెవెన్ థర్టీ వరకు సెవెన్ థర్టీకి వెళ్ళి చార్స్
ఓకే అంటే మీరు ఫుడ్ ఏం తీ తీసుకోలేరు ఈ టైమ్ లో మధ్యాహ్నం ఏం తినలేదు ఇప్పుడు చార్ట్స్ అంటున్నారు మీకు ఆకలెయడం లెవా
ఆకలి ఎయలేదు అందుకే ఆకలేయగుడదు అనేసే నేను చాట్స్ తిన్నాను మసాలా చాట్ తింటే ఆకలియదు సరిగ్గా లోపల ఆఫ్ డైజెస్న్ షన్
అవునా అంటే బయటేళ్ళారు ఒక్కటే వెళ్ళారు కదా కళ్ళు తిరగడం అలాగేమన్నా ఇం
ఒకటె వెళ్ళను ఒకటే వెళ్ళాను కానీ నేను మనుషుకి దూరంగా ఏం వెళ్ళలేదు కాబ ఇబ్బంది ఎం లేదు
అంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా అందుకనీ
తెలిసిన వాళ్ళు అని అందరూ అందరు మన వాళ్ళు అనుకుంటే అందరు తెలిసినవొళ్ళే
ఓకే అండి మీరు అలాంటి స్పాటివ్నెస్